హల్లో
హల్లో
ఆ బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా అండి
బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
మీర్ తిన్నారా అండి
తిన్నామండి మేం గూడా హ
అ
మీ దగ్గరా ఈ వేప చెట్లు ఉన్నాయా అండి మీ దగ్గర
ఆ ఉన్నాయండి వేప చెట్లు చాలానే ఉన్నాయండి
అవునా వేప చెట్లతోటి ఇప్పుడు సోప్స్ రెడీ చేస్తున్నారు కదా తెలుసా మీకేమన్నా అంటే వాటి ఆకులు తీసి సోప్స్ రెడీ చేస్తున్నారు తెలుసా హోమ్ రెడిమి
అవునా
విన్నారా ఎప్పుడైనా
ఆహా లేదండి
మీరేమే మీ అంటే నేను కూడా తెలుసుకుందామని అడుగుతున్నా
అవునా
ఏం లేదు దీని ప్రాసెసు వాటిని మొత్తం ఆకులను తెంపి కొంచెం క్లీన్ చేసి
ఆ
ఆ మిక్సీ జార్ ఉంటదిగా
ఆ
మిక్సీలో వేసి కొద్దిసేపు అయిన తర్వాతకి దాన్ని అది ఇప్పుడు సోప్ ఉంటదండి దానికి వేరేది లిక్విడ్ మాదిరిగా
ఆహా
యవరో వేసింద అనేసి అన్నది మీకేమంది ఐడియా ఉంది దా ఏంటి అనే
లేదు లేదండి
హ ఇప్పుడు మన సంతూర్ సంతూర్ స అ సంతూర్ సాబ్ లో గోల్డెన్ షాప్ లాంటిది ఒకటీ వస్తుంది సజస్
ఆ ఆ
ఆ అలాంటి అ దాని పేరు ఏంటో ఉండే నాకు ఐడియా రావట్లేదు
మైసూర్ శాండిల్ సోప్ అండి
కాదండి అది గోల్డన్ కలర్ లోనే ఉ తది మనం ఇట్లాగా ఇట్లా అంటే మనం కొడుకలకి ఎంటది కదా బ దా ఇట్టా గీకుతా ఉంటే అది మంచి పడర్ లాగా పడుతా ఉంటాది
అవునా
స్మూత్ గా స్పాంజ లాగా ఉంటది అది అది మిక్స్డ్ చేసి పెట్ పట్ నీ కొంచెం సేపు వేడి వేసిన తర్వాత దాన్ని తీసేసి మన డబ్బాలు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ డబ్బాలు ఆ బేబీ దాన్నో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తీయడమేంట బా వచ్చినయి ఆమె ఒక కేజీ అంతా ఆకు తీసు ఉంటామ్ ఒక టెన్ సోప్స్ అంతేలే
అవునా
హమ్
చాలా మంచిది కావచ్చు
బాగా వేసింది అందులో పసుపు కూడా ఆ నాయాచురల్ గా మళ్ళా పసుపు యాడ్ చేసింది
ఆ
తపాస్ ఓ కలమందా ప్రతి ఈ ఆకులు జస్ట్ సబ్బు స్మెల్ కోసం వేరే సబ్బు యూజ్ చేసిందంట గని బాగుంది అసలు నాకు గుడా చూపించింది. వాట్సాప్లో మన దగ్గర అందుబాట్ ఏ బా అసలుంటావి అందులో పెట్టేసి పెట్టేసింది.
అవునా
అట్ల మీకేమన్నా అటు సైడ్ ఏమన్నా చేస్తారా అని
లేదండి లేదు లేదండి.
చేయలేదు.
ఆహా చేయలేదండి ఫేస్ గుడా చాలా మం
ఇప్పుడు జుట్టుక్ గానీ జుట్టుకు ఏమైన్నా ఏమన్న ప్రిపేర్ చేసి పెడ్
ఆ లేదండి చేసుకుంటామండి ఇప్పుడు మనకు బర్ నూనెలో కొం చం మెంతులు, కరివేపాకు, కల బంద ఆ ఇంకేన్న ఇది ఇ ఆకుంటది కదా మన పూలది మందారం పూలది. అవి అన్నీ వేడి చేసి ఆయిల్లో ఇవన్నీ ఏసి వేడి చేసి జల్లడేసి మేము అదే ఆయిల్ యూజ్ చేస్తామండి హెయిర్ కి
ఆహా నేను ఒకసారి అలానే చేసినా కని నా జుట్టూ ఊడింది.
అవునా
ఆ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీరు చెప్పిన మాదిరి గానే చేసినా
అవునా
ఊడింది దేని ప్రాబ్లమ్ అంటరు అంటే పడకనేనా
కావచ్చండి పడకనే కావచ్చండి కాకపోతే అది నాచురల్ది ఆ అందరికి పడాలి కాని నీ మరీ
ఏదో ఒకట్టి పడ్లే దాని వల్ల హెయిర్ ఫాల్స్ బాగా
అవునవును.
బేబి కళ మందలో గుడా చాలా రకాల డిఫరెన్స్ ఉంటాయి కదా?
అవునవును.
అదే ఏదో తేడా కొట్టింది అనుకున్న మెంతులు అంటే మనకు నచురలే
అవునవును అండి
డిఫరెంట్ ఏంటిది కలామంది ఒక్కటే కలామందలో కూడా మనకు చాలా రకాలు ఉంటాయంట
ఉంటాయా ఉన్నట్టే
క్కల మందు ఏషి పాడైనామా మా జుట్టు మొత్తం చాలా రకాలుగా మనం కొన్ని తినేటివి కూడా ఉంటాయంట మరి
అవునా
మ్మ్ తినేటివి కూడా అది ఒక ఏడు వేల రకాలు ఉంటాయన్ ఎండాకాలం అందు చెట్లు ఎవ్యూడు సేమ్ మో కో ఓ ఒకే మాదిరిగా ఉంటాయి మళ్ళా
అవున అవును అన్ని సేమే ఉంటాయి అండి మరి చూడనికైతే
ఆ అన్ న్ని సెమే ఉంటాయి బట్ అది మంచిదా కాద అని మనం తెలుసుకోవడం కష్టం
అవునవునండి
దాని వల్ల పొరపాటు అయిపోయింది
ఆహా
మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఉన్న దానితోటె చేసిర్రా
అవును మా ఇంటి దగ్గర ఉన్న దాంతోనే చేసామండి మేము
ఊ అంటే కొంచెం లేతగున్నప్పుడు తీస్ కున్నారా బాగా ముదిరినాక తీసుకున్నారా
ముద్దిరిందే తీసుకున్నాం అండి మేమైతే మరి
ముదిరిందేనా నేనూ అలానే తీసుకున్నా పెద్ద పెద్దవి అయితే మంచిగా ఉంటాయని తీసి సైడ్ లు కోసేసి ఏత్తే
ఆ అ
లాస్ట్ కు వచ్చేసరికి నాకు చేతిలో పుట్టింది జుట్టు
ఆహా అప్పుడప్పుడు నేను ఎంటి హెయిర్స్ కు కూడా పెట్టుకుంటానండి
ఆ అట్లా పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకున్నప్పుడు బానే అనిపిస్తుంది గీ ఆయిల్ లో ఏసినప్పుడే ఈ ఆయిల్ లై చేసినప్పుడే ఇగ కత్తం ఊడిపోతుంది మరి అది ఏంటి అనేది
ఆహా
మళ్ళీ ఈ స్మెల్ కూడా వస్తది కదా ఆయిల్ కొంచెం
అవునవునండి కొంచెం స డిఫరెంట్ ఔ తదన్
డిఫరెంట్ స్మెల్ వస్తది అది పెట్టుకున్నా కూడా కదా దాని ఇంఫెక్ట్ ఏమన్నా వడి అడందా
ఆ అయి్య ఉండచ్చండి ఏమియలేదండి ఓన్లీ వే మెంంతలు కలబంద మందార మా కు కరివేపాకు
హమ్
ఇంతేనండి
అవునా
ఆ
ఇంకా ఇంకేం చేస్తారంండి ఖాళీ టై లో
ఖాళీ టై లో అంటే నేనైతే ఎక్కువగా డ్రాయింగ్స్ అవివి చేస్తానండి
డ్రాయింగ్ వస్తారు దా
అవునండి
ఇంటరెస్టింగ్ ఉన్నట్టుందిగా కదా బాగా అంటే ఏదన్నా బొమ్మ పైన కనిపిస్తే యూస్ చేస్తారు
లేదు లేదు లేదు నేను ఫోన్ లో చూస్తానండి అ ఏదైనా నాకు నచ్చితే ఆ అట్లాంటివి నచ్చితే కృష్ ఉంది రాధావి అవి ఫ్లూట్వి అవి ఏమైనా ఉంటాయి గదండి ఎట్లాంటివి మ్మ్ అవి వేన నాకు నచ్చితే నేను జేస్తూ ఉంటానం ఈవినింగ్ అయితే మాత్రం నేను షె తిలాడుతానండి అవును అవును దాని వల్ల మనం కూడా కొంచం మ్మ్ ఎక్సర్సైజ్ కూడా చేసినట్టు అవుతది కదా అండి. ఈ కాలంలో ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, మ్మ్ మ్మ్ మార్నింగ్ ఆ ఆడతామండి మార్నింగ్ వాకింగ్ కూడా జేస్ తనన్ ఎ నేను
దగ్గర్లోనే నా
ఆ మా ఇంటి పైనే ఇంట్లోనేేనండి మా ఇంటి పైన టెర్రస్ పైన చేస్తానండి అదే అదే ఇప్పుడున్న ఈ జనరేషన్ లోన అయితే రావు ఇట్లాంటివి అయితే కంపల్సరీ గదండి లే
ఇప్పుడు చేసినా కూడా వచ్చేవీ వస్తానే ఉండె నే ఇప్పుడు ఎట్లా ఫుడ్ ప్రాబ్లం
ఫుడ్ ప్రాబ్లం అవును ఎంతయినా గూడ ఇప్పుడు మనకు డాక్టర్స్ కూడా సజెషన్స్ చేస్తున్నారు గదా
మీరు యూడండి అండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిండర్ వాట్ డరు ఉన్నయా అస్ మనం ట్యాప్ వాడరా లేదా బాయి నీల్లా దాగేది అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ మినరల్ వాటర్ వచ్చినాక పరి సిదెలా వుంది యూడ్
అవునండి అసలు చాలా ఇవేంది కాళ్ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయ్
ఆ వాళ్ళు క్లోరిన్ ఎక్కువ వేస్తాను మన అం తముందు నేచురల్గా ఈ నీళ్ళు లేనప్పుడు బాయి నీళ్ళేమో అళ్ళిల్లాంటి ఉండే వాటికి తాగి వెళ్ళం మనకి అప్పుడు ఏం కాలే ఇంగ ఇప్ ఇప్పుడి వేయడం వల్ల ఏమైంది వాటర్ మంచి వాటర్ని క్లీన్ జేసి
అవును
ఏసావున్నరు
అవునండి ఇంకా చెప్పాలండి మరి మీరు ఏ వాటర్ యూజ్ చేస్తారండి తాగనికి అవును అవును ఇప్పుడు అవును మన తెలంగాణలో మరి మిషన్ కా క తీ అని డ్రింకింగ్ వాటర్ కోసం పెట్టారు కదా మిషన్ కాక తె మిషను
టిర్రు కానీ అది కూడా అవును అవును కానీ అది కూడా ఒక్కొక్కసారి చూడండి వేరే రకమైన స్మెల్ వస్తున్నాయ్ వాటరు
ఆ
టు క్లీనింగ్ జేయకపోవడం అవి చాలా దూరం నుంచి ట్యాప్ స్టోరేజ్ అయ్యి రావడం వల్ల అవి గూడ డిఫెరెంట్ ఉం టనయ్ ఇప్పుడు వీళ్ళయితేనేమో ఇక్కడే క్లీన్ చేసుకొని డైరెక్ట్ క్యాన్లల్లో వట్టుకొచ్చేసరికి మనకు ఫ్రెష్ చెంబి
అవును అవును చెత్త కూడా వస్తుందండి అప్పుడప్పుడు
రావడం లేదా వస్తాంది ఇంకా మనం జాలీలు వేసుకోవడమా ఏదో చేయ్యాలి ఇగ
అవును కాకపోతే ఈ ప్రాజెక్ట్ అవునవును తాగట్లేదండి
ఇగ గా రైస్ పెట్టుకోవడాని కి వాటికే యూజ్ చేస్తా పా
అ కానీ ఈ స్కీమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కదండి రై తులకైనా ఆ ఇంట్లో వాళ్ళకైనా దండి
అవునవును
ఉ ఇవి ఒక మంచి పథకాలు అసలు
వచ్చినాయి గని ఇంకా వాళ్ళు కరెక్ట్ గట్టిగా అమలు చేస్తే
ఆ బాగుంటది అవునండి ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిస్ డిస్ అడ్వాంటేజ్ కూడ ఉంది దింతోని
ఎక్కడండి
ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో డిస్ అడ్వాంటేజెస్ కూడా అలానే ఉ న్నాయి అంటే క్లీనింగ్ చేయకపోవడం ఆ క్లీనింగ్ చే చేయకపోవడం అట్లాంటివి ఉన్నాయి
ఉ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి
మళ్ళ నైట్ ఏం చేస్తారు అదేనా
ఆ లేదండి మా లేదండి మళ్ళీ నైట్ ఏమైనా చేయడమేనాండి ఆ లేదు
చపాతికి నం మార్నింగే అయిపోయినవి
అవునవును చపాతి మార్నింగ్ అయిపోయిందండి
మళ్ళీ ఏమైనా స్నాక్స్ చేస్తారా ఇక డైరెక్ట్ మళ్ళా రైస్ తింటారా
స్నాక్స్ చేస్తామండి స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అలాగ చేసుకుంటాం జ్యూసెస్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ అయితే
ఉ స్నాక్స్ అయితే ఏం చేస్తారు
స్నాక్స్ అంటే ఉప్మా సర్వపిండి
ఆహా
ఆ అదే అదే అవునవును అదేనండి
తి మీరు చేస్తారా
ఆ చేసుకుంటామండి
మీ మమ్మీ వాళ్ళు వచ్చేసరికి మీరు చేసి
ఉ అవునండి
ఉ ఎంత అది బానే ఉంటది కదా చేసుకుంటే అ టూ డేస్ త్రీ డేస్ వరకేస్ స్తర ఓన్లీ వన్ డే కే
వన్డే ఓన్లీ వన్ డే వరకేనండి